హలో హలో
హలో
వినిపిస్తుందా అండి నమస్తే ఆ వినిపిస్తుండండి నమస్కారం అండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి అన్నం వేసి ఇప్పుడే వచ్చేసాము కరెంట్ పోయింది అన్నమాట మా దగ్గర
అయ్యో ఎందుకండి వాతావరణం ఏమన్నా మంచి లేదా
ఆ వర్షం వచ్చిందండి వర్షం వచ్చిందన ఇంకా చార్జింగ్లు పెట్టుకోండి అన్నారు మా నేను ఆసగ్గా ఉంటామాడ ఇప్పు వర్షం ఏం లేదు కానీ చుక్కలుయితే లేవండి మబ్బు పట్టింది బాగా
అవునండి వార్తల్లో చెప్తున్నారంండి వస్తుదేమో అని చెప్పి
అవునాండి మీరు జాగ్రత్త అండి మరి వర్షాలలో కొట్టుకోబతారు
మేము ఎక్కడ తిరగట్లేదండి మీరే తిరుగుతున్నారు బయట
మీరు ఇంట్లోనే ఉండండి మీరే ఇంట్లో ఉండండి మీరైతే
ఆ ఇంట్లోనే ఉంటున్నామండి ఇంతసేపు మేడ మీద ఉండేయంండి ఫుల్లు ఉరుములు మెరుపులొస్తే భయపడి దిగసా
మేడ మీద వెళ్ళకండి సడన్ గా కింద పడిపోతారు ఏమై ఉందా అండి బొక్కలు విరిగిపోతాయి కా వాళ్ళు చేతులు విరిగిపోతాయి
ఆ ఎళ్లానండి
హ మాది రోజు వం ఆ అది మిల్ మేకర్ కారు అండి మీకు తెలుసా అండి మీరు మిల్ మేకర్
ఆ విన్నానండి బానే ఉంటది కదా
ఆ బాగుంటది అది మిల్క్ మేకరే సేమ్ మంచూరియా పీసెస్ లాగానే ఉంటాయి అన్నమాట సూప్ సూపర్ ఉంటదండి కూర చేసుకుంటే
వద్దండి నార్మల్గా పెట్టాలి ఎక్కువ ఉడుకుతే మళ్ళీ పీస్ పీస్ ఉంటది అవునా
తెల పెట్ టిర్ర అనమాట మస్త్
లేదండి మిల్ మికర్లనే
మీకు చిన్నటి రోజులు ఏమైనా గుర్తున్నాయా అండి లైక్ అంటే ఏమన్న చీల్ పిప్ప చిప్పి పనులు చెయడం అలాంటివి
నాకేం గుర్తులేవండి అంటే కొద్ది కొద్దిగా ఉండే కనీ ఇప్పుడు మరి అంత అవేం లేవండి చిలిపి ఆ చాలా అల్లరి చేస్
అవునా అండి మ్మ్